హలో
ఆ ఏం జెస్తున్నావ్
హలో
హలో
విన్పియాట్లా
ఆ ఇన్పిస్తుంది
ఏం చేస్తన్నావ్
ఏం లేదు ఇప్పుడే మా అన్నోళ్ళింటికి ఎల్లాచ్చాను
హ్మ్
ఇంకట్లా రెస్ట్ తీసుకుంటా ఉన
నేనేం జేయట్లే ఊరికే తిరుగుతా ఉన్నాను ఇక్కడ బయట తినేసి బయటకచ్చి
ఆ
కొత్తింట్లోనా
ఆ కొత్తింట్లోనే గదా ఇక్కడ బాబాయ్ వాళ్ళు వచ్చారు మా బాబాయ్ వాళ్ళు
ఉమ్ అవును
ఏంటి
అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ఎంత ఎన్ రూమ్ అన్నా
అర్ధంగా వాయిస్ బ్రేక్ అవుతుంది వినపడట్లేదు
అపార్ట్మెంట్లో ఫ్లాట్ తీసున్నారు కదా
ఆ ఆ రెంటికి
అదే అది రెంటెంత ఎన్ని రూమ్ంల నన్నే చెప్పు
అవున ఆ బెడ్రూమ్లు రెండు ఉంటయి ఒక పెద్ద హాలు కిచెను కానీ బానే ఉంది రెంట్ వచ్చేసి సెవెన్ థౌజండ్ ఉండిది ఇంకా మెయింటెనెన్స్ అనే ఏది ప్రతిరూపిస కింద వాళ్ళ కట్టాలా వా వాచ్మెన్కి
ఉహ్
ఉ బట్ ఇప్పుడు అది హౌస్ కూడా అమ్ముతామంటున్నారు థర్టీ లాక్స్ కో థర్టీ ఫైవ్ కో ఇంకా మేము మా బాబాయ్కి చె టం ఇట్లా కొంటే ఒకవేళ కొనొచ్చు బాబయ్ బానే ఉంది అని చెప్పేలకి వచ్చారు చూద్దాం ఏంటి వీళ్ళు ఇలా చెప్తున్నారా మా పిన్ని మా బాబాయ్ మా చెల్లెలు వచ్చేలోపు
ఆహుమ్
ఉమ్ అది చూడ్డానికి వచ్చి ఏంటి?
అపార్ట్మెంట్ మొత్తం ఎన్ని ఫ్యామిలీస్ ఉంటాయ్?
అపార్ట్మెంట మొత్తంలో అంటే ఫ్లోర్ కు వచ్చేసి సిక్స్ హౌసెస్ ఉన్నాయి అట్లా అంటే అన్నీ ఫిల్ అయి ఉన్నాయని చెప్పలేము ఇప్పుడు మా ఫోర్ ఫోర్ ఫోర్త్ ఫ్లోర్స్ ఖాళీ ఉన్నాయి. టూ ఎట్లా వన్ టు అంతే టూ ఖాళీగా ఉన్నాయి. ఇంకా ప్రతి ఒ క్క ఫ్లోర్ లో సిక్స్ హౌసెస్ కంపల్సరీగా ఉన్నాయి. సేమ్ మోడలె కడుతున్నారు కదా అన్ని ఒకటే లాగా ఉన్నాయి. ఇ హౌసెస్ కూడా ఇప్పుడు టూ హౌసెస్ ఖాళీగా ఉంటే వెళ్ళి చూసి వచ్చాము.
అ
ఒకటి అంటే మా మమ్మీ వాళ్ళు చూసింది బావుంది డిఫరెంట్ గా ఉంది కట్టడం అయితే కానీ ఇరుకు అనిపిస్తుంది ఆ సేమ్ మా ఫ్లోర్ లోనే మమ్మి మా పిన్ని వాళ్ళు వ చ్చారు కదా తీసుకొని ఎళ్ళ చూపిద్దాం అనేసి
ఉ
ఆ చూపించాం కాపోతే అది డిఫరెంట్ గా ఉంది. కట్టడమే డిఫరెంట్ లుక్ ఉంది.
అ
మ్ కాపోతే అది ఇరుకు అనిపిస్తుంది. అంటే బెడ్రూమ్స్ లో ఇవి లేవు కిటికీస్ లేవు.
విండోస్నవా
ఆ విండోస్ లేవ్ అప్పుడు ఇరుకిరు కు ఉండిద్ది కదా
కరెక్టే లే వెంటిలేషన్ కూడా ఉండకపోతే చాలా కష్టం.
ఆహు ఇప్పుడు మేము ఉన్నది బెటరు మా బాబాయ్ చెప్పారు బానే ఉంది వాస్తు ప్రకారం బా కట్టారు. అంతా చెక్ చేశారు వచ్చి
సో ఇక్కడ వెంటిలేషనంతా బానే ఉందా?
ఆ ఇప్పుడు ఇప్పుడే ప్రెజెంట్ ఉన్నది వెంటిలేషన్ అంతా బానే ఉంది. బెడ్రూమ్స్ కి సైడ్ సో విండోస్ ఉన్నాయి ఓపెన్ చేసుకోవచ్చు. అంత కొంచెం ఓపెన్ పెస్ ఉండిద్ అన్నమాట పక్కన కొంచెం యాప్ ఇచ్చి నెక్స్ట్ హౌస్ ఉండిద్ది.
ఆహా
వెంటిలేషన్ అంతా బానే ఉండిద్ధి.
అది మాముూలుగా టౌన్ కి ఎంత దూరం ఉంది?
టౌన్ ఉంటే కొంచెం దగ్గరే మామూలుగా ఇక్కడ మాకు ఆటోస్ ఉండే దాని దగ్గర నుంచి ఒక టెన్ మినిట్స్ పట్టిద్ధి ఇక్కడికి రావడానికి ఒక ఎయిట్స్ ఒ ఎయిట్ ఎయిటు ఎయిట్ మినిట్స్ ఆ టెన్ న నడుచుకుంట రావడం అయితే ఆ ఆటోకి అయితే వచ్చేయచ్చు ఒక త్రీ మినిట్స్ లో
అక్కడ అంటే ఇలా గ్రాసరీ షాప్స్ కానీ, కిరాణా షాప్ అవన్నీ దగ్గర దగ్గరే ఉన్నాయా?
ఆ దగ్గర దగ్గరే ఉంట రోడ్డు దగ్గరే మెయిన్ రోడ్డు దనేది ఇక్కడ నుంచి దగ్గరే ఒక ఎల్ షేప్ లో ఎళ్తే రోడ్డు వచ్చేసిద్ది
ఓకే
ఆ అపార్ట్మెంట్ అంతా బాగనే ఉంది.
ఉమ్
బాగనే ఉంది, మా బాబాయి కూడా బానే ఉంది అని చెప్పారు
మా వాళ్ళు కూడా తీసుకోమని చెప్తున్నారు.
తీసుకోమనెం చెప్పరు ఎందుకంటే అక్కడ మాది వేరేది ఉంది స్థలం. అదే చూస్తరు వాళ్ళు కంపల్సరీగా. చూడ్డానీకైతే ఇది బావుంది వాస్తు ప్రకారమైన. చూడాలీ ఒకవేళ ఇది బాగనే ఉంది కదా ఉండండి ఇక్కడే ఒక సంవత్సరం పాటు. అది తర్వాత స్టార్ట్ చేయొచ్చు అంటారు, డబ్బులు అడుగుతాం కాబట్టి చెప్పలేము. ఏమయిద్దో చూడాలి, మీ వచ్చి చెప్తున్నారు వాస్తు గుడ బాగా కట్టారు వాస్ ప్రకారమే
ఉమ్
అని చెప్పారు, ఇంగ సారాల
వాళ్ళు ఎక్కడ నుంచి వచ్చారు?
వాల్ది నంద్యాల. నువ్వంటే మొన్న చెప్పున్నాను నేను ఇట్లా అమ్ము తారంట కొంచం అమౌంట్ చూడండి అని చెప్
ఓకె
అందువల్ల మీరు చూడ్డానికి అని వచ్చారని చెప్తుంది మా పిన్నినీ అడిగితే ఏంటివి ఏదన్నా పని మీద వచ్చారా ఆ పిన్ని అని అడిగితి
ఆహ మీ తరు
అ
ఏ పని మీద వచ్చారంట వాళ్ళు?
అదే ఇట్ల చూద్దామని వచ్చారు, హౌస్ చూద్దామని షిఫ్ట్ అయ్యాం కదా
ఓకే
అదోకసారి చూసేసి ఉండేసి వెళ్దాం రెండు రోజులు అని చెప్పి వచ్చారు.
అంటే ఇప్పుడు మీరు ఫోర్త్ ఫ్లోర్ అంటే ఈ ఎండలకి వేడేమి అనిపీయడం లేదా?
ఆ ఒక బెడ్రూమ్ ఉండి ది వేడి ఇంకొక బెడ్రూమ్ కూల్ గా ఉండిది అని ఇంకో బెడ్రూమ్ ఖాళీ అదే ఉడక పోస్తునే ఉం ఒక బెడ్రూమ్ కి లోప్ పలే ఉండిద్ది వాష్రూమ్, ఇంకొక బెడ్రూమ్ కి బయట ఉండుద్ది కాబట్టి అటువైపు నుంచి మద్ ధ్యాహ్నం టైమ్ లో వేడి గాలి.
సామన్ పటలు పోలో ఒకటి హల్కి బెడ్ రూమ్ కి
ఆహా కామన్ బాత్రూమ్ ఏం లేదు, ఆ ఇంకా అదే లే కామన్ బాత్రూమ్ లాగనే అది, ఇంకా హాల్ కి ఆ బెడ్రూమ్ కి అదే వాష్రూము ఇంకొకటి ఇంకో బెడ్రూమ్ లోపల ఉండిద్ది, హౌసెస్ అయితే అన్ని ఇలానే ఉన్నవి అందరు బెటర్ అనిపిస్తుంది సెవెన్ థౌజను బట్ ప్రతి మంత్ కట్టాలి కదా అట్లా
అంతేలే ఇప్పుడు అంతంత స్పేషియస్ గా అన్ కొంత మందికి సరిపోవాలంటే మినిమం ఆ మాత్రం ఉంటే
ఉమ్ అవును ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఇప్పుడు ఎంత మంది వచ్చినా హ్యాపీగా పడు కోవచ్చు
అంతేలే కంజెషన్గా ఉండకుండా
ఉ ఉ అవును బానే ఉం తే అట్లా
అవును ఒంగోలు వెళ్తా అన్నారు
ఒంగోల్కి వెళ్ళలేదు ఇంట్లో తెచ్చి పెట్టారు అవి వద్దన్నారు మామ్మ
ఓకే
ఊ ఎందుకులే ఇంకా వెళ్ళడం అందులో కొంచెం బాగాలేదని ఎల్ళలే
అయ్యో మరి చూపించుకోలేక పోయారా హాస్పిటల్లో
ఆ చూపించుకోవాలి టైమ్ ఉన్నప్పుడు
టైం లేదా
అంటే వర్క్కి వెళ్తుంటాను కొంచెం అటు ఇటు ఏదో ఒకటి చూస్తాను వెళ్ళాలి
ఎండా కాలం కదా ఉరికే డీహై ఎడైపోతావ్ అంతల ఆ బాడీ లో ఇన్ఫ్లమేషన్ పెరిగింది అనుకో
ఆ ఏం చేస్తున్నా నువ్వు
ఏం లేదు కాలియే ఇప్పుడే రెడి అయ్యాను ఇంకా కాసేపు బయట తిరిగి తేసి మళ్ళీ హాస్టల్కి వచ్చి
అ ఏంటి
ఇంకొచ్చి డిన్నర్ చేయాలి
ఓకే ఉహు
ఉ
ఉ మీ పీజీలో ఫుడ్ బానే ఉంటుదా
బ
ఏంటి
కొన్ని రోజులు తిినముద్ది కాదుసలు అంటే ఈ చపాతి చేసే కర్రీస్ లో కొద్దిగా మసాలాలు ఎక్కువ కాని
నాన్ వెజ్ ఎలా ఉంటుంది నాన్ వెజ్ బానే చేస్తారా
ఉ నాన్ వెజ్ వీక్లీ టూ టైమ్స్ ఉంటది ఆ టూ డేస్ బానే చేస్తారు వెడ్నెస్డే వచ్చి ఇలా చికెన్ బిర్యానీ పెడతారు ఇంక సండే వచ్చి చికెన్ బిర్యానీ పెడతార్ అనమాట
ఓహో ఓకే అహ మరి ఫుడ్ బాలేకపోతే చేంజ్ అవ్వచ్చు కదా పీజీ ఏమన్నా దగ్గర్లో ఏమన్నా ఉన్నా అంటె
మనకు తెలిసినోళ్లే ఇంకోటెంటంటే బేసికల్ ఇప్పుడుండే రూమ్ వచ్చేసి టూ షేర్
ఓకే ఆహా
ఇప్పుడు రూమ్ లో ఉండే అతను ఆల్మోస్ట్ మంత్ కి ఒక నెలకి రెండు వారాలె ఉంటాడు ఇంకో రెండు వారాలు ఉన్నాడు
ఆహా
ఇది కైండ్ ఆఫ్ వన్స్ ఇయర్ లాగా అనిపిస్తది
ఆహా అతను ఎక్కువ ఉండడా ఇక్కడ
ఆ అవును మేడం
ఉహు
సో ఇతను ట్రావెల్ చేస్తూ ఉంటాడు ఆ అతనికి మ్యారేజ్ అయిపోయింది
ఓకే ఓకే ఉహు
ఏంటి
వస్తారు కాబట్టి ఆల్మోస్ట్ నా ఒక్కడికే ఉంటది
వా వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది
ఉమ్ అదే నెట్వర్క్ ఇష్యూ స్ ఉంటాయి
ఆ ఓకే హు హు మీ సైడ్ బాగా వానలు పడతాయట్టుంది మా సైడ్ అంతా ఉడకే
అదే మాసైడ్ ఈ లాస్ట్ ఒక పది రోజులుగా బా వర్షం పతుంది ఎండలు కూడా ఏం పెద్దగా లేవు
ఓకే ఉహు
సరే అండి మరి
ఏటి సాయి కొంచం వర్క్ ఉంది
అ సరే